హలో హాయ్
హాయ్ బాగున్నావా
ఆ బావున్నా ఏం చేస్తున్నావు్
ఏం లేదు అట్టిగానే ఉన్నా ఖాళీ ఇప్పుడే పని అయిపోయింది వంట అయిపోయింది
అవునా తిన్నావా మరి
తిన్లే ఇంకా తినాలి కొంతసేపు అయినాంక ఇంతముందే స్నాక్స్ చేసింది మా చెల్లి
ఏం స్నాక్స్ చేశారు
నిన్న ఇడ్లీ వేసాము మీము అయితే అది పిండి ఉండే అయితే దాని తోటి ఇట్లా గుంత పొంగనాలని తెలుసు కదా
అవునవును
హా అవి చేసింది అయితే తిన్నాము ఇంతకు ముందే
అవునా
అందుకే ఇంకా అన్నం తినలే ఇంకా లేదంటే రోజు ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు తింటాం అన్నం
అవునా
నువ్వు తిన్నావా అన్నం ఏం కర్రీ చేసావు హుహు మీ చెట్లకే కాసినయ
లేదు మాక్ నుంచి తెచ్చినాయి అవి మా ఇంట్లో అవి లేవు
వంకాయ చెట్లు లేవవా ఆహా మాది కూడా వంకాయనే ఈ రోజు పొద్దున
అవునా మీకు ఇష్టమా వంకాయ
ఆహా ఇష్టమే
ఆహా నాకు అంత నచ్చదు కానిగా తిన్న ఇగ నేను
ఎందుకు నచ్చద్
ఏమో ఒకప్పుడు నచ్చేది కాని ఇప్పుడు నచ్చదు నాకు వంకాయ
ఉ లేతగా ఉంటే మంచిగా ఉంటాయి తెల్లగా చిన్నగా బక్కగా ఉంటాయి చూడు లేతగా
కొంచెం ఇవి ఏమంటారు కొంచెం బ్రౌన్ ఆ కాదు వేరే ఉంటాయి కదా వైలైట్ కలర్ కూడా వైట్ కూడా కొంచెం బాగానే ఉంటాయి గానీ గి ఇట్లా రౌండ్ గా ఉంటాయి కదా గ్రౌండ్ ో నచ్చే నాకు
రౌండ్వి తినబద్ది కాదుగానీ గుత్తి వంకాయలంటారు చూడు అవి బాగుంటాయి గుత్తి వంకాయ ఇట్లా మసాలా వేస్ చేస్తే బాగుంటాయి ఈ రౌండ్ ఇట్టి కర్రీ చేస్తే బాగుండదు
అందలో ఎక్కువ గింజలు వచ్చి నాకు అవి మంచి గంజ
అవి ముదిరి పోయినాయి ఉంటే గింజలు వస్తాయి
ఆ ముదర్రకున్న కొన్ని దాంట్ల గింజలు ఉంటాయి అలాంటిదా
ఆ అవును మొన్న మాకు చాలా వర్షం వచ్చింది మొన్ననే టూ డేస్ బ్యాకు ఎట్లా వర్షం అంటే వడగల్ల వానొచ్చింది మీ సైడ్ వచ్చిందా
మాకు వర్షం
రాలేదే మళ ఫస్ట్ టైం చూసినయితే మొత్తం మ అందరు ఇట్లా బయటికి వెళ్ళి చూస్తే ఇట్లా బ్రిడ్జ్ మీద అయితే మల్లె పూలు పరిచినట్టు ఇట్లా ఆర్థికపురాలు అన్నిీ ఇట్లా వేసినట్టుఘోర ఉండే అందరం ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి చూసినాం అందరం
పుల్లు పెద్ద పెద్దయా
అంటే నార్మల్ సైజే గాని ఇట్లా పరిచినట్టుదిగా మొత్తం రోడ్ అంతా మల్లెపూలు లెక్క పరిచినట్టు ఫుల్ వడ్డాయి అట్లా
మీరు బయటికి వెళ్ళిండ్రా ఆ టైంలో
కానీ దాన్ని అవి తింటారు కదా కొందరు తిన తింటారు అంటారు కదా
ఆ
కనీ అవి తినొద్దు అట ఈ ఎండాకాలంలో వచ్చే వర్షం చ మంచివి కాదట అంటే ఇట్లా ఏమ వస్తాయింటే సైంటిస్టులు ఇట్లా ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ పంపించి అట్లా సి రటవి
అందుకే అట్లా వచ్చినాయా
అట్లాిన వాటి వల్ల తడిసిన తిన్నా కూడా ఫుల్లు అందరికి రాశేష్ అవన్నీ అయినాయి
అవునా మీరు తడిసిన్ రా
మేము తడవలేదు కానీ జస్ట్ చూసినాం అంతే పట్టుకోలేదు చూసినాం మొత్తం
అవునా
ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారట సో అట్లా మనకు వచ్చినాయి అట్లా వర్షాలు అవి
అదే ఇన్స్టాగ్రామ్ చూసాను నేను మొత్తం అవే ఉండేవి
ఆ అవును అదే ఫస్ట్ టైమ్ అసలు మా సైడి ఫస్ట్ టై అంటే మనం చిన్నప్పుడయినా ఎప్పుడైనా నైట్ పడుకు కూడా అట్లా పెద్ద పెద్దగా వచ్చి ఇట్లా కరిగిపోతాయి అవి తొందరనే ఆగవు ఫస్ట్ వచ్చేటి ఇవి అంటే ఆగ ఇట్లా మంచి ఉసిరికాయలు ఎట్లా టైట్ డిజైన్ రౌండ్ ఇ అట్లా ఉసిరికాయ ఇట్లా ఇట్లా తెల్లగా ఇట్లా అవే సైజు లో అన్ని అట్లానే ఉన్నాయి సేమ్ సైజ్ ఇట్లా అన్ని అట్లనే ఉన్నాయి అవి కరెండు మూడు రోజులగ తె చూడ్డానికి చాలా బాగుండయి ఇట్లా బైకుల మీద వెళ్ళలే వాళ్ళక అైతే ఇట్లా కొడుతుాన్నాయివి ఇట్లా ముఖానికి ఆ ఫుల్లు ఆటోలు బైక్లు అన్నీ న్ని ఇట్లా మొత్తం ఇక వర్షం ఆగిపోయింది మొత్తం అవ్వవి పడుతున్నాయి బండలు ఆ ఘోరం ఉండే వాటర్ అయిపోయినా ఏమో పైన ఆ వాటర్ అయిపోయినా ఏమో పైన ఇగ బండలే పడతాన్నా
అవునా నేను అట్లా చూడలేదు ఇప్పుడు లైవ్ లో అసలు మాసైటు రాలేదు వర్షం
ఎండనేచ్చినిీ మల్ల
మా పళ్ళు ఇది దుర్గాళ్లు వచ్చినాయి మొత్తం అవి ఏమంటారు మోత్తం చెట్లు అవన్నీ ఎక్కడికక్కడ ఇదయిపోయినాయి అట్లా గాలిలో వచ్చినాయి కాకపోతే వర్షం వచ్చింది కానీ లైట్ గా వచ్చ
ఓన్లీ మా ఊర్లోనే వాడింది ఏమో అవి మరి అట్లా ఫస్ట్
మీ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేరిందా ంది వా
ఏమో మరి కానీ ఎట్లా ఏం చేసి ఇన్రొలు అర్ధం కాలేదు కానీ సడన్ గా ఘోరమ అయింది అసలు మొత్తం వర్షాకాలం క్క చీక అ టయి పన్ ఇది అయింది అబా ఇట్లా అయిపోయింది అనుకున్నాం
అవునా ట్ట నూన వచ్చిందా
ఆ ఆఫ్టర్నూన్ ఒకటేసారి చల్లగా ఆ గాలులు చల్గాైపోయింది మ మొత్తం వర్షకాలంలో ఎట్లా ఉంటది ఇగ అట్లా అయిపోయింది సడన్ ఇక మొత్తం అయిపోయింది అయి అందరం బయటికిళ్ళి చూసరికి ఇక ఫట్ పట్ పట అని ఇట్లట్టి రేకులకు కు సౌండ్లస్త అంటే ఇ అందరు బయటికెళ్ళి చూస్తే ఫుల్ వడినాయి ఇగ
అవునా అట్లా ఒక అయిదరుచ్ చేస్ అట్లా కూల్ కూల్ గా ఉన్నప్పుడయినా వేడి వేడిగా తినబుద్దయితది ఇగ మంచి
ఆ అవును అట్లా తినబుద్దా కాని బయటి నుండి తెచ్చుకోవద్దు ఇంటికి
అవును ఇంట్లోనే చేస్ కోవాలి
మ్ అప్పుడప్పుడు మంచిగా మనం ఫ్రెష్ ఆయిల్ చేసి ఇంట్లో కొన్ని వేసుకున్నా కూడా ఏం కాదు బయట అది ఏ ఆయిల్ వాడతారో తెల్వదు ఏం బాగుండే అట్లా అంటే ఆయన స్మెల్ కోసం ఏమో ఎత్తడు మనని అట్లా టెం ట్టేయడానికి బయట ఇగ అందరు కొనేలాగా కానీ ఇంట్లో వేసుకుంటేనే
ఇంట్లోయే అవును హెల్ది ఫుడ్ అవి ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఇవాళ వెదర్ బానే ఉందా మీకు
హా ఇవాళ కొంచెం బానే ఉంది అంటే మబ్బు మబ్బు ఉంది కాని తర్వాత ఎండోచ్చింది ఒక ఐదారు రోజులు వర్షాలు అని అన్నారు గాని మరి ఏమో ఇగ
కానీ ఈ బాగా వుక్కపోస్తాంది ఈ వర్షాలు బాచ్ తగ్గుడేమో కానీ
నిన్న మొన్న బాగా చలి పెట్టింది మాకైతే
అంటే ఇప్పుడు ఆ చ వర్షాలు కొంచం తగ్గినాయి కదా కానీ ఇటు సైడ్ మాకు అంత రాలేదు కాబట్టి మాకు కొంచెం ఇవాళ ఒక్కపోతగానే ఉన్నది
ఆ మీకు అట్లా ఉందిమో కాని మాకు ఇక ఇప్పుడైతే ఒకేగా నైట్గా కొంచెం అయినాక మొత్తం చలి పెడుతుంది అప్పుడు
అవునా మీకు మీ సైడ్ బాగా వచ్చి వున్నటున్నాయి వర్షాలు
ఆ అవును అందుకే మబ్బు మబ్బు ఉంటాంది రోజు ఈ తర్వాత ఎం బాగా ఎండ కొడుత బాగా ఎండ కొడుతాంది లేకుంటే ఏమో ఇట్లేమో వర్షం వస్త కానీ
గుడత ఎండలు వర్షం చలి అన్నీ కలిపి ఒకటే దాంట్లో వస్తున్నాయి ఒకటే నెలలో టు ఎండలు అటు వర్షం చలి అన్ని ఉన్నాయి
అటు యుద్ధాలు జరుగుడేమో కాని గ్యాస్ కి ఫుల్ ప్రాబ్లమ్ అయింది
అవును గ్యాస్ కీ మీరు యెట్లా చేస్తున్నారు గ్యాస్ వస్తున్నాయా మీకు
బుక్ చేస్తే రావట్లేదు ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ లో వచ్చేది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అంటున్నారు చాలా కష్టం అవుతుంది ఇటేమో కట్టలు కూడా దొరికావు మాకు ఇట్లా స్నానం వేయడానికి ఇకా ఏంటి మేం గ్యాసే యూజ్ చేస్తాం దాని మీదే వాటర్ పెట్టుకుంట ఆ కట్టలు కూడా దోరకట్లా
వాటర్ హీటర్ కొనుకుంటే అయిపోయే కదా వాటర్ హీటర్ తోటి
మాకు ఇట్లా బోర్డ్స్ మంచి ఉండవు అన్నట్టు స్విచ్ బోర్డ్స్ అట్లా అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా అవుతదని మా డాడీ వద్దు అంటాడు సో మే గ్యాస్ యూజ్ చేస్తాం ఒకటి వంటకు ఒకటిగా వాటర్ కి
ఆ
మీకు వస్తుందా మీ ఊర్లో గ్యాస్లు
లేదండి బుక్ చేస్తే చాలా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అట్లా పడుతున్నాయి మేబి ఈ అంటే ఆ ఇటు కాక ముందు ఒకటి చేసు న్నా కానీ ఇప్పుడు ఇంకా చేయలేదు చేస్తే అవ్వట్లేదు అంటున్నారు మరి
ఆహా మేము కూడా మొన్న ఇస్తం తే ఒక టెన్ డేస్ బ్యాక్ ఏమ వేస్తే నిన్నే వచ్చింది మాకు
అవునా
ఆ అసలు దొరకడం అవును వన్ ఆర్ టూ డేస్ అంతే ఒక సండే అయితే రాదు కానీ లేదంటే వన్ ఆర్ టూ డేస్ లో వస్త ప్పదే
కానీ ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది మరలి కరోనా లాగా లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ లాకా అట్లా ఉన్నాయి అంటున్నారు కదా ఈ లాక్ ఈ యుద్ధాల వల్ల
అట్లయితే బా బాగా కష్టం అయితది అందరికిీ చిరు వ్యాపారులు
అవును ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ హోటల్స్ కూడా మా ఊర్లో బంద్ చేసేసారు గ్యాస్ దొరకక అంత గ్యాస్ తోటే కదా
అవును గ్యాస లేెకుపోతే గా
లోకేట్ ఆల్మోస్ట్ బంద్ చేస్త చేసా అందరు పాపం వాళ్ళు దాని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు
అవును అందరు రేడ్ వేటి కోనాల టు అవి కూడా స సమయానికి
ఆ రావట్లేదు మళ్ళీ కట్టెలు కూడా ఎక్కువ దొరకట్లేదు అవి కూడా ఇవుతున్నాయి
ఇప్పుడు బయట హోటల్ అంటే అది కూడా కష్టం ష్టమవుతుది ఇంట్లో మందం అంటే
అవును అన్ని రకరకాల చాలా ఐటమ్స్ అవి ఇవి పాపం వల్ల చేయాలంటే అ కష్టం అవుతుంది గ్యాస్
అవును మళ్ళా ఇప్పుడు వర్షాలు వస్తే అది ఒక బాధ ఇగ ఆడ పెట్టలేరు చేయలేరు
పాపం అట్ట ఆంటీచిరు వ్యాపారులు అట్లా అట్లాంటి వాళ్లకు వాళ్ళకి బాగా నష్టం అవుతుంది
సహాయం చేస్తే బాగుంటుంది
ఆ ఏం చేస్తారు ఏం గ్యాస్ అయితే అందరికి కావాల్సింది కదా ఇప్పుడు అదే ఇంపార్టెంట్ వంట
హ అవును అదే ఇంపార్టెంట్ ఇండక్షన్ స్టవ్ కుంటే బెటర్ అని చూస్త తున్నాము మేము
అవును ఇండక్షన్స్ ఈ మధ్య అవి వాటికి ఫుల్ అవి ఫుల్ అమ్మడు పోతున్నాయి కదా
అవును మొత్తం పేపర్లలో అది ఇది అవే వస్తున్నాయి అవి కొంటేనే బెటర్ అని చెప్పి చెప్పేసి గ్యాస్ ని ఎలా ఆదా చేయాలి అన్ని ఇవ్వే వస్తా తున్నయంత
ఊ అవును
ఇండక్షన్ స్టవ్ అయితే కొంచెం ఆదా వేసుకోవచ్చు గ్యాస్ అహ ఒకటేసారి ఉడికించినాయి అన్నీ రైస్ కుక్కర్ లో పెట్టేయాలి ఇట్లా పప్పు కాగాని ఆలు ఆ ఎగ్స్ అన్నం ఉడికించినప్పుడు ఉడికిస్త అయితే అవి కొంచెం గ్యాస్ ఆదా అయితది
అవును కరెక్టే
కొన్ని ఇట్లా ఉడకబెట్టి ఆ కొన్ని ఉడకబెట్టి కొన్ని గ్యాస్ మీద లేకుండా కొన్ని పచ్చియ సలాడ్లు ఉంటాయి కదా అవి వేస్తున్నారు అంటే గ్యాస్ ని యూజ్ చేయకుండా ఏమే మీ
ఇగ గ్యాస్ని ఆ ఎక్కువ రోజులుఅసలు ఆగట్లే చే కోవాల అనేది ఇగ మన చేతిలోనే ఉంటది మనం చేసేదాన్ని బట్టి
ఉ అదే
తిన్నారా మరి
ఇంకా లేదండి తింటాం ఇంకా సరేనండి మరి బాయ్ ఓకే బాయ్
ఆహా బాయ్